సునోకా
ఆ కాళీగానే ఉన్న ఇప్పుడే ఆ ఫోన్ లో మెసేజ్ జూస్తూ ఉన్నాను
ఔనా ఈ కాలంలో అంతా క్షణాల్లో సందేశాల్ వెళ్ళిపోతున్నాయ్ గద
నిజమే టైప్ చేయగానే అవతల వ్యక్తి కి ఎళ్ళిపోతున్నాయ్ గద
ఊమ్ కానీ అప్పట్లో మన ఉత్తరాల్ గుర్తున్నయ నీకు
అబ్బో ఆ పోస్ట్ కార్డ్ లూ ఇంగ్లాండ్ లెటర్సు ఎంత బాగుండేవో గదా వాటి కోసం ఎదురు చూస్ సే వాళ్ళంగద
మన ఇంటికి ఉత్తరం ఉందేమో అని ఆశగా జూసేవాళ్ళం
ఔను ఆ ఉత్తర్ ఉత్తరం అందుకున్నప్పుడు వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం
మరీ ఆ చేతి రాతలో ఉండే ఆత్మీయత ఇప్పుడుందా
లేదు ఇప్పుడంత అంత ఒకే రకమైన అక్షరాలు గుండె చప్పుడు విన్పిచ్చడం లేదు గద
ఉత్తరం విప్పగనే వచ్చే ఆ కాగితం వాసనా ఆ శిరాచారలు అదోక అనుభూతి
నిజమే ఒక ఉత్తరానికీ పదిసార్లు చదివి దాచ్ దాచుకునే వాళ్ళం గద
ఇప్పుడు వందల మెసేజ్లు వస్తున్నాయ్ గానీ ఒక్కటి గూడ గుర్తుండట్లేదు
చదివిన వెంటనే డిలేట్ చేస్తున్నాం గద
ఊమ్ మరి ఆ శుభలేకల్ పంపే విదానం గుర్తొచ్చిందా
ఔను స్వయంగా వెళ్ళీ పిల్చే వాళ్ళం గద ఇప్పుడు అన్నీ వాట్సాప్ లోనే ఫోటోలు పంపిస్తున్నారు మోగిస్ ముగించేస్తున్నారు
ఔను పిలుపులో ఉండే ఆ మర్యాద గౌరవం తగ్గిపోయింది అని అనిపిస్తుంది గద
అంతా యంత్రాలయం అయిపోయింది గద
ఊమ్ మరి నీ ఫోన్లొ ఏమో నోటిఫికేషన్స్ వస్తున్నయ్ సైలెంట్ లో పెట్కుంటే ఐపోవ్ గదా
ఆ పెట్టుకుంటాన్ ఒక్క నిమిషం ఆగు ఆ పెట్టుకున్న చెప్పు
మరీ ఆ ఫోన్ కాల్ సంగతే ఏంటి అప్పట్లో ట్రంగ్ కాల్ బుక్ చేసే వాళ్ళం గదా
వామ్మో అప్పుడో ఒక్కసారి మాట్లాడే వాళ్ళం కానీ ఆ మాటలు చాలా విలువుండేది
అట్ల మాట్లాడ్తున్నాం గానీ చెప్పడాన్కి ఏమీ ఉండటం లేదు హా హూ అంటున్నం అంతే
అవును. అనవసరమైన ముచ్చట్లే ఎక్కువైపోతున్నాయ్ గద
మ్. మరీ ఆ వీడియో కాల్స్ వల్ల దూరం తగ్గుతోంద
దూరం తగ్గింది. కానీ కనిపిచ్చ్ కలిసినప్పుడు ఉండే ఆ గాడిత ఇప్పుడు ఎక్కడుందండీ తగ్గిపోయింది గదా
అవున్ నిజం జెప్పినవ్ ముఖం కన్పిస్తుంది గానీ మనుషుల్ కల్వడం లేదు అన్పి పిస్తుంది వీడియో కాల్స్ వల్ల
పాతకాలపు టెలిగ్రామ్ గుర్తుందా మీకు
ఆఁ గుర్తున్నాయ్ టెలిగ్రామ్ వచ్చిందంటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి గదా
ఏదో అత్యవసర విషయం అని బయపడే వాళ్ళం. ఇప్పుడు ఫోన్ సైలెంట్లో ఉన్నా గూడ టెన్షనే
నిజమే టెక్నాల్జీ పెరిగినా మనశ్శాంతి మాత్రం పెరగలేదు.
మళ్ళీ ఎవరికైనా ఒక ఉత్తరం రాస్తే బావుండు అన్పిస్తుంది.
అవును. ఇందాక ఉత్తరాల గురించి మాట్లాడుకున్నాం గదా మరి ఆ పోస్ట్మెన్ బాబాయ్ గుర్తున్నారా నీకు
అబ్బో ఆయన సైకిల్ బెల్ విం ంటేనే చాలు వీదం తా ఒక సందడి లాగా మొదలయ్యేది కదా
నిజమే ఆయన కేవలం ఉత్తరాలు తెచ్చేవారు కాదు వార్తలు మోసుకొచ్చే బంధువుల ఉండేవారు. అందరికి వీదిలో
అవును. అంటే చదవడానికి రాని వాళ్ళ కూడా స్వయంగా ఆయననే చదివి వినిపించేవాడు కూడా
ఇప్పుడు కొరియర్ వాళ్ళు వస్తున్నారు కానీ ఆత్మీయంగా మాట్లాడే తీరీక ఎవ్వరికి కూడా ఉండలేదు కదా వస్తున్నరు. ఇస్తున్నరు.
వచ్చామా సంతకం పెట్టించుకున్నామా వెళ్ళామా అంతే అంతా వ్యాపారం అయిపోయింది. కదా
అవును మీరుంటుంది నిజమే. మరి ఆ గ్రీటింగ్ కార్డ్ సంగతేంటి. కొత్త సంవత్సరం వస్తే చాలు
నిజమే రంగురంగుల కార్డ్లు కొని అందరికీ పోస్ట్ చేసే వాళ్ళం కదా భలే ఉండేదది.
మ్. ఆ కార్డ్ల మీద సొంతంగా కవితలు రాసి బొమ్మలు గీసి పంపడంలో ఉండే ఆనందమే వేరెంతైనా
నిజమే ఇప్పుడు వాట్స ప్లో ఓకే ఫోటోని అందరికి ఫార్వర్డ్ చేస్తున్నారు.
దాని వల్ల ప్రత్యేకత పోయిందనిపిస్తుంది కదా నాకైతే అవి చూసినప్పుడు
ఖచ్చితంగా పంపేవారికే శ్రమ లే దు. అందుకునే వాళ్ళకి ఆత్మీయత కూడా కలగడం లేదు.
మరీ ఆ మనీ ఆర్డర్ గుర్తుందా హాస్టల్లో ఉన్నప్పుడు దానికోస్ సమే కదా అందరెదురు చూపులు
అవును. ఇంటి నుండి డబ్బులు రాగానే ఆ సంతోషం మామూలుగా ఉండేది కాదు కదా
ఇప్పుడు సెకండ్లలో బ్యాంకు నుండి మొబైల్ కి బదిలీ అయిపోతున్నాయ్.
సదుపాయం పెరిగింది కానీ ఆ రూపాయి వెనుకున్న అన్ నాన్న కష్టం కానీ అమ్మ ప్రేమ కానీ ఏదీ గుర్తుండడం లేదు.
అంతే కదా మరి నీకు ఆ పెన్ ఫ్రెండ్ సంస్కృతి గుర్ తుందా తెలియని వార్తో ఉత్తరాల ద్వారా స్నేహం చేసే వాళ్ళం కదా
అవును అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు. ఉత్తరాలు రాస్తూ వాళ్ళ భాష నేర్చుకునే వాళ్ళం కదా
ఇప్పుడు సోషల్ మీడియాలో వేల మంది స్నేహితులు ఉన్నారు కానీ మనసు విప్పి మాట్లాడే వాళ్ళు తక్కువ అైపోయారు
నిజం చెప్పారు ముఖం తెలియని ఆ స్నేహాలే బాగుండేవి ఉత్తరాలు అంటే ఆ ఉత్తరాల బరి నిందమే కదా మరి బాగా గట్టిగా ఉండేది ఈ ఫోన్ లో దానికన్నా
చేమంటారు మీరు
అదొక మంచి అలవాటు మనసులోని బావాల న్నీ ఆ కాగితం మీద పెట్టే వాళ్ళం కదా
కరెక్ట్ ఇప్పుడైతే డైరీ బదులు స్టేటస్లు పెడుతున్నాం స్టోరీలు పెడుతున్నాం
అది ఇతరుల కోసం చూపే ప్రదర్శన తప్ప మన గురించి మనం రా రాసుకునేది కాదు కదా
చాలా బాగా చెప్పారు మన ఆంతర్యం కంటే బాహ్య ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తున్నా
కానీ మనం ఆ పాత అల వాట్లని ముఖ్యంగా అంటే ఈ రాయడం లాంటివి కొన్ని నేర్చుకోవాలి
అది మనల్ని మనకు పరిచయం చేస్తుంది ప్రశాంతతను కూడా ఇస్తుంది కదా
కొత్త బట్టలు
అవునుసవత్స్ర అంతా ఓ ఒక జత బట్టల కోసమే ఎదో చూసే వాళ్ళం
ఆ బట్టలు కొన్నప్పుడు వచ్చి ఆ సంతోషం ఆ కొత్త బట్టల వాస
ఇప్పుడు ఉన్నాల ఒకసారి కొ కొత్త బట్టలు కొంటున్నాం కానీ ఆనాటి తృప్తి మాత్రం కనిపించడంం లేదు ఎన్ని డ్రస్సులు కొనుకున్నా కూడా
అప్పట్లో మనకి బట్టలు అంటే కేవలం నేత బట్ట బట్టలు లేదా కాటన్ బట్టలు అంతే కదా
అవును ఆ కాట ఒక వాటర్ బట్టలు వేసుకుంటే బచ్చి ఆ సౌకర్యం ఆ చల్లదనం ఇప్పుడు ఎక్కడంది చెప్పు
ఎప్పుడు అన్నిీ సింథటిక్ పాలిస్టర్ ఇలా రకరకాలుగా వచ్చాయి చర్మం కూడా గాలిపచ్చుకోలేకపోతుంది వీటి వల్ల
అవును మరి ఆ టైలర్ దగ్గరికి వెళ్ళలి కొలతలు ఇచ్చి కుట్టించుకోవడం గుర్తొచ్చిందా నీకు దీని గు గురించి మాట్లాడుతుంటే
మళ్ళా గుర్తు చేసారు ఆ టైలర్ షాప్ కి పది సార్లు తిరిగే వాళ్ళం కదా షర్ట్ కలర్ ఇలా ఉండాలి పా్యాంట్ కలర్ ఇలా ఉండాలి అంటూ
అవును ఇప్పుడ అంతా రెడీమేడ్ యుగం షాప్ వెళ్లడం నచ్చింది తెచ్చుకోవడం ఐదు నిమిషాల పని అయిపోయింది
కానీ ఆ కుట్టించుకున్న బట్టల్లో ఉండే ఆ ఫిట్టింగ్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది దొరుకు దక్కట్లేదు కదా
నిజమే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవడమే సరిపోతుంది అందరికి
మరి ఆ రంగులు సంగతి ఏంటి అప్పట్లో అన్నిీ సహజమైనవే ఉండేవి కదా
అవును ఇప్పుడు ఏ రంగు ఎప్పుడు వెలిసిపోతుందో తెలియదు అన్ని కెమికల్స్ రంగులే
మరి మన అమ్మలు అమ్మమ్మలు కట్టుకునే ఆ నెలవారి చీరలు గుర్చ తున్నాయా నీకు
గుర్తున్నాయి పట్టు చీ చీరలు గంజి పెట్టి ఇస్త్రీ చేసిన ఆ చీరలో వాళ్ళు ఎంత హుందగా ఉండేవారు కదా
అ అప్పుడు అందరూ అంటే ఇప్పుడు అందరు జీన్స్ టీషర్ట్లు అకి అలవాటు పడుతున్నారు కదా సౌకర్యం పరిత సాంప్రదాయాన్ని
శుభకార్యాల్లో కూడా ఆ పట్టు పంచే పట్టు చీర కట్టడం తగ్గిపోతుంది
ఇప్పుడు కోర్టులలో కూడా రావడం లేదు
నిజం చెప్పారు పైగా ఇప్పుడు ఫ్యాషన్ అంటే చిరిగిన బట్టలు వేసుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది జనాలకైతే
అవును అప్పట్లో బట్టలు చినిగితే ప్యాచ్ వేసుకు నే వాళ్ళ ఎప్పుడు చిరిగిన వేసుకోవడమే అంటే చిరిగి ప బట్ట ఇలక ఎక్కువ డబ్బులు లు ఖర్చు పెట్ కొ
కాలం ఎంత విచిత్రంగా మారిపోయిందో చూసారా అసలు అసలైన ఫ్యాషన్ అంటే ఏంటో మర్చిపోతున్నాం
ప్రదర్శన కోసం బట్ట బట్టలు వేసుకుంటున్నాం తప్ప వ్యక్తిత్వం కోసం కాదు
అవును మీరు చాలా బాగా చెప్పారు బట్టలు అనేవి మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి అ గాని వేరే వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అయ్యేలాగా అసలు ఉండకూడదు కదా
మళ్ళీ మనం ఆ నేత కార్మికుల ప్రోత్సహించి మనం మగ్గం బట్ట
హ్మ్మ్ నిజమే అది వాల్లకు ఉపాధిని ఇస్తుంది మనకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది దాని వల్ల మన సంస్కృతిని కూడా మళ్ళీ మనం తిరిగి తీసుం వచ్చిన వాళ్ళం మైతం అట్లాంటివి ఖచ్చితంగా చేయాలని నాకు రైట్ అనిపిస్తుంది
నిజమే కానీ అలా మొదలు పెట్టాలంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే బాగుంటాయి కదా
అంతే కదా మరి బట్టల ముచ్చట్లు బాగానే జరిగాయి రేపు మళ్ళీ ఫోన్ చేయ్య కేమైన్నా కొత్త కొత్త విషయాలు మాట్లాడుకుందాం
అలాగే తప్పకుండా చేస్తాను మీరు కూడా మీకు ఫ్రీ టైం ఉంటే చెయండి అ అప్పుడప్పుడు చాలా మంచి టైం గడిచింది నాకు ఈరోజు
స్తానుండి మరి ఉంటాను బాయ్
ఉమ్ బాయండి